హలో
హలో వినిపిస్తందా అండి
మేము రేపు వత్తం ఆ వినిపిస్తాంది రేపు సా సాటర్డే రేపు ఫ్రైడే కదా రేపు మా ఇంట్లో కొంచెం బాగా ఫెస్టివల్ లాగ చేసుకుంటాము మేం ఉమ్ బాగా ముగ్గులంతా వేస్తా ఉంటాను రంగులేసను హలో వాయిసు వినపడలే ఆ మళ్ళీ చెప్పు ఆ మళ్ళీ చెప్పాలా మళ్ళీ మాట్లాడాలా మీరు రేపు శుక్రవారుము
ఉమ్ ముగ్గు ఎలా ఎస్తారండి
ముగ్గు మామూలుగానే ముగ్గురాళ్ళతో వేస్తాను
ఓకే కలర్ కలర్స్ గా ఏమన్నా ఎస్తారా
వేస్తాను మా ఇంటి ముందు మట్టి గాదు దార కాబట్టి నీటుగా కడిగేసి మంచిగా ముగ్గులు వేస్తాను శుక్రవారం కాబట్టి ఆ పెద్దదిగానే వేస్తా చుక్కలు పెట్టి
ఉమ్
అది వేస్తాను కలర్ రంగులు వేస్తాను మళ్ళీ తప్పకుండా పసుపు కుంకుమ పెడతాను ఫ్రైడే కాబట్టి ప్రతి ప్రతి రోజు పెడతా నేను నాకు అట్లా నచ్చుతుంది మీరేస్త స్తారా మీ ఇంట్లో
ఆ నేను ఎక్కువగా ఏయను కానీ మమ్మీ వేస్తది నేను చూస్తాను అన్నమాట కానీ చిన్నగా ఏస్తాం ఎందుకంటే మా ముందర ఉన్న ప్లేస్ పెద్దది కాదు జస్ట్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఆ వేగళ్తాను
మీరు పసుపు కుంకుమ పెడతారా ఇంటి ముందర ఆ మీరు ఇంట్లో ఫ్రైడే గాని
ఆ పండగలకి అలా చేస్తాము క్లీనింగ్ చేసి ఇంకా దేవుడి పట్టాలన్నీ అలా కడిగి
ఉమ్
పెట్టి అన్నీ చేసి మళ్ళీ ప్రసాదాలు అన్నీ పూలు ఆకు ఒక్క ఇలాంటివన్నీ చేసి మంచిగా స్నానాలు చేసుకో ఆ ఉన్నాయి కానం చెట్టు ఇది మనీ ప్లాంట్ ది
దేవుడికి పూలు పెట్టేలాగా పూల చెట్లు ఉన్నాయా
ఆ అలాగైతే లేదండి
ఆ
జస్ట్ ఇచ్చిన ఇవి రెండే ఉన్నాయి
ఉమ్
పూలు అయితే ఏం లేదు మీది ఇంట్లో మీ ఇంటికాడ ఉన్నాయా ఉమ్
ఎర్ర పూవ్వులు ఉన్నాయి తెల్ల పూవ్వులు ఉన్నాయి
ఉమ్
తులసి చెట్టు ఉండా తులసి ఆకులు కూడా దేవుడికి పెడతాను
ఉహుమ్
పెట్టి దేవుడికి పూజ చేసుకుంటాము
ఒకే
ఆ మరి డైలీ కాలేజ్ కి వెళ్ళాతా అన్నారు కదా ఏం టిఫను ఏం టిఫిన్ మీరే ప్రిపేర్ చేసుకుంటారా బయట క్యాంటీన్ లో తింటారా
ఆ ఇంట్లోనే మేము చేసుకొని తినేసి అలానే వెళ్తాం ఎందుకంటే నాకు హాఫ్ డే కాబట్టి కి దోశ పిండి ఉండిదంటే దోశ అసలు అవి చేస్తాం లేదు అంటే అన్నము ఉంటుంది కదా నేను చేసిందని దాని వేడిగా ఇట్లా తెరబతన్నం లాగా అలాగా చేసుకొని తినేసి పోతాను మధ్యాహ్నాకంతా నేను ఇంటికి వచ్చా
బాగుంటందా నువ్వు తినే టైం వరకి ఉమ్ హమ్ ఇప్పుడు మార్నింగ్ మమ్మీ వాళ్ళు చేయరా టిఫిన్ ఏమి
ఆ వాళ్ళు చేస్తారండి వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు చేసి పెట్టారు ఎందుకంటే మా అమ్మ కూడా పనికి వెళ్తుంది కాబట్టి
ఒకవేళ వాళ్ళు ఎవరు లేరు లేరు లేదు అంటే క్యాంటీన్ లో తినాల్స్తున్నా పరిస్థితి వస్తే పిలుద్ర
లేదు ఆ అట్లేం లేదు నేను చేసుకుంటాను ఉందంటే
ఆ
అట్టా ఇంట్లో ఏమి లేకపోతే నేను బయటికి వెళ్ళి తింటాను
ఆ
హ్మ్
ఉ సరేలెండి అయితే మీరు హోటల్లో తిన్రు క్యాంటీన్ లో ఎక్కడ బయట ఆడిపోయినా తిండరా మీరు
బయట అహా లేదు ఎక్కువతిను నేను ఒకవేళ, తీసుకున్నా కూడా ఇట్లలాంటి బిస్కెట్స్వి. లేదు జ్యూస్ల్ తాగెవి ఇవి తప్ప ఫ్రూట్
రారు కదా గుళ్ళకి దూర దూరంగా
ఆ అప్పుడు మేము ఇంట్లోనే చేసుకొని వెళ్తాం అనమాట
టూ డేస్ ఉన్నా త్రీ డేస్ ఉన్నా ఇంట్లో చేసుకోబయిందె తింటారా
లే అట్ల అయితే అప్పుడు బయట తినాల్సి వస్తది అంటే అంత త్రీ డేస్ టూ డేస్ ఉందంటే
మేము ఇంట్లోను చేసుకుంటా తింటాము బయట తింటాము ఎట్లా వీలు పడితే అట్లా తింటాము. యో బయట్ తినము అంత
మ్ ఓహో
మ్
అంటే మీరు వెళ్తారా టూర్లలకు వాటికి
ఉ వెళ్తా ఉంటాను వెళ్తాను తింటాను అక్కడ బట ఇంటి ఫుడ్డు కన్నా బయట ఫుడ్ కూడా తింటాను ఇంట్లో ర్రెస్గా నేనే చేసుకుంటాను.
ఓకే అండి
ఇంకా ఇంకా మీకు నచ్చిన డ్రెస్సులు
మాకు నచ్చిన డ్రెస్సులు అంటే చుడీదార్సు పండగల
శారీ కట్రా మీరు శారీనే కట్రా
సారి పనగ టైమ్ లో కడత్
మీ నీకు శారీ కట్టుకునేే దానికి వచ్చునా రాధా
రాదు మమ్మీ హెల్ప్ చేస్తుంది
ఒకసారి మీరు ట్రై చేయొచ్చు కదా
చేస్తానునండి
చే మీ ఒక్కసారి కూడా నువ్వు ట్రై చేయలేదా
ట్రై చేసినాను కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు
కాని కట్టడం తెలుసు
తెలుసు ఎందుకంటే మమ్మీ యేసుకునేటప్పుడు చూస్తాం గాబట్టి
ఊ డ్రస్సులైతే నువ్వే వేసుకునే వేస్తవ్
దసుల్
ధన్యవాదాలు
ధన్ దుడ్